ఎక్క బావున్నర
అయ్ బాగున్నావ
అ అ ఏం జేసున్నావ్
ఏం జేయట్లేదు నార్మల్గ ఉన్న
అవున అయిపోయింద పని
లేదు ఇంక వంట జెయ్యాలి
అవున పిల్లోళ్ళు ఏం చేస్తున్నారు స్కూల్కెళ్ళొచ్చారా
స్ ఉన్నాయి మొన్న నిన్న సరిగ్గా రాయలేదు
ఆ
సో ఇంక దాని మీద రాస్తున్నారు నీ వాయిస్ ఆడిబుల్గా లేదు సైడ్ కి రా వేరే వాళ్ళ వాయిస్ ఇనిపిచ్చకుండా ప పక్కన ఎవరి వాయిస్
ఆ నేను ఇక్కడ ఈవినింగ్ గదా పార్ కొచ్చాను పిల్లలందరూ ఆడ్
అవునా వాయిస్ డిస్ స్టబెన్స్ సైడ్ కి రా ఎవ్వర్లేని ప్లేస్ లోకి
ఉమ్మ్ వస్తున్న వస్తున్న
హ్మ్ చ ఎందుకు
పార్ అ పార్క్ గదా చుట్టూది ఆరుచుకుంటా ఆడు తా ఉంటారు
ఐతే క్కడ ఏమైందంటే పిల్లలు మొన్న హోంవర్క్ రాయకపోతే మేడం చాలా తిట్టింది హా ఇంక కూచోబెట్టి
అవునా స్నాక్స్ ఏమన్నా ఇచ్చారా లేదా
ఆ తిన్నారు అవి కారం పూసలు అవి ఉన్ టే ఆపప్పలు ఏంటి ఫెస్టివల్ చేసినై పెట్ట
ఆహా అవునా
ఉమ్మ్ మీరేం చేస్తున్నారు
ఏం లేదు పని అయిపోయింది సాయంత్రం పని ఉంది ఇగ ఈవినింగ్ వాకింగ్ కని వచ్చాను పార్క్ లో ఆడుకుంటున్నారు పిల్లలు ఇంకా కొద్దిసేపు అట్లా టైం పస్ అవుతా ఉంటది కదా ఊరిక ఇంట్లో బోర్ అని ఆ పిల్లలతో కొసేపు పు అవే అరుపులు అవ్వే వాళ్ళే అరుస్
అమ్మో ఎండలు చాలా ఎక్కువ అవును ఎండలు చాలే క్ కోయిపోయాయి
ఉ అమ్మ ఇక్కడ పర్లేదు కొంచెం హు జి కానీ జాగ్రత్తగా ఉండాలి సమ్మరిసరి బాగో టిదంటేనే
ఆ పిల్లలి పిల్లలక్కుడా బాగా ఫ్రూట్స్ పెట్టాలి ఎండలో పోనివద్దు వాటర్ తాగమని చెప్పాలి మెయిన్ గ
అవును చల్లటి పదార్థాలు తింటూ ఉంటే
ఆ వాటర్ మిలన్ తీస్ కొచ్చారు మేమైత్ వాటర్ మిల్ నే పెడుతున్నాం
అవునా మంచిది వాటర్ మిలనే
అదయితే కొంచం హీట్ చేయకుండా ఉంటది కదా ఆ మజ్జిగ కూడా
హు
ఉ మజ్జగా చాలా అవసరం అసలు అన్నిటికంటే
ఉమ్ అవును ఏంటసలు రావట్లే ఈ మధ్యలో మిష్ దగ్గరీకి
ఏంట్రా అసలు ఫుల్ బిజీ మా చెల్లిది మేము మ్యారేజ్ పెట్టుకున్నాం మేము సడన్ గా
అవునా
ఆ అయితే కాపోతే ఇంక స్పీడప్ చేయాలి అనేసి పెళ్ళికొడుకు వాళ్ళంటే
ఆ టైమ్ ఇవ్వట్లేదా
బిజీలోనే ఉన్నాం మేము కూడా చాలా
షాపింగ్ అయిపోయిందా మరి
ఆ షాపింగైంది రా
అవునా ఎక్కడ చేశారు
ఇక్కడే లోకల్లో కొంచెం దూరం
జం బుల్ ఉన్
ఓ ఏంటి ఒకసారి శారీ ఒకటేమో టెన్ థౌజనుూ
ఆ
ఒక శారి ఏమో ఫైవ్ థౌజనూ
అ ఆ
మమ్మీ ఒక శారీ తీసుకుంది సెవెన్ థౌజను ఇంకొక వైట్ శారీ ఫ్రాక్ కొద్దులే వైట్ సారీ అంటే దానికి ఎంత త్రీ థౌజను ఇట్లున్నాయి మరి ఇంక
హ్మ్ మంచిగ్ కుట్టించండి బ్లౌజ్ లు మరెందుకంటే కొత్త కొత్త మోడల్స్ వచ్ చ్చినాయి కట్ బ్లౌజ్ అని
నీ దగ్గరకే తేవాళ్రా
హ్మ్ తీసుకో అంటే టైం ని బట్టి మళ్ళీ తీసుకొస్తే వర్క్
ఇమా మ్యారేజ్ కదా ఇప్పుడు అసలే పెళ్ళిళ్ల సీజన్ కదా
అవును అదే ఆ మీరు కొంచెం ముందు ఇస్తేనే చెప్తాం లేప్ పోతే టైమ్ షార్ట్ టైమ్ లో మళ్ళీ ఇబ్బంది కదా అక్క పెళ్ళికి బ్లౌజ్ అవ్వకపోతే కష్టం
అంటే ఇప్పుడు ఎంత మంది ఉన్నార్రా నీ దగ్గర వర్క్ చేసేవాళ్ళు
అంటే ఫోర్ ఫైవ్ మెంబర్సు ఉన్నారు అక్క కానీ అంటే ఇప్పుడు మీరు మగ్గమ్ ఉంటది కంప్యూటర్ వర్క్ అది తొందర అవ్వదు కదా అక్క బ్లౌజెస్ కి
ఆహా
కొంచెం డిలే అవుతా ఉంటది
అసలు ఇది ఇది చాలా సీజన్ అసలు తలే ఈ మంత్ నెక్స్ట్ మంత్ త్రీ మంత్స్ ఆ ఫోర్ మంత్సా
ఫోర్ మంత్స్ అక్క ఆ మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూన్ వరకు ఉంటది హ్మ్ ఫోర్ మంత్స్ ఉంటది ముహుర్తాలు ఉంట తే కదా అసలు ఖాళీ ఉండదు మీరు
అవునా ఎంతరా ఒక్క బ్లౌజ్ పెళ్ళి కి పెళ్లి అంటే హెవీగ చెప్ బ్ ఒకసారి నార్మల్ హెవీ ఎలా ఉంది నార్మల్ ఎలా ఉంది ది అవి ఒకసారి ఎక్స్ప్లెన్ చేయరా
ఆ హెవీ బ్లౌజ్ అయితే ఫైవ్ థౌజండ్ అట్లా ఉంటాయి అక్క ఫైవ్ సిక్స్ అంటే వర్క్ డిజైన్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటారు కుంద మంచి వేస్తారు అక్క అంటే కొత్త మోడల్స్ ఇ వస్తా ఉంటాయి కదా స్టాక్ కా కుండా
అయితే ఇక్కడ కుట్టిస్తే వా ఎలాంటి కుందని వసాడు అంటే దాని కలర్ అంతా షేడ్ అయిపోయింది మాకేం అర్థం కాలేదు ఏంటి రెండు మూడు సార్లు వాష్ కి ఇలా అయిపోయింది అ
ఆ అంతే రెండు మూడు చాలా వాష్ కి పాడవుతా ఉంటయిళ్ళు ఎప్పుటి ఇో కుందని చేస్తా ఉంటారు కదా
మరి మీరు ఎలా వేస్తారు
మేము ఇ హైదరాబాద్ నుంచి మేము తెప్పిస్తాం అనమాట కొన్ని ప్లేసెస్ నుంచి
ఉమ్
వస్తా ఉంటాం అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారుారనమాట అట ఆ సిటీస్ లోంచి మంచి వాటిలోంచి తె ఇప్పించి ఇంకా కస్టమర్స్ కి నచ్చినట్లు వాళ్ళ డిజైన్ బట్టి ప్రైజ్ ఉంటది అనమాట
ఓహో అలానా
అక్క ఇప్పుడు నువ్వు మోడల్ సెలెక్ట్ చేసుకున్నావు అనుకో దానికి ఎంత అవుతుందిో నేను చెప్తా ఎందుకంటే కంప్యూటర్ వర్క్ గాని మగ్గం గాని తర్వాత స్టిచ్చింగ్
అరే కాదురా ఇప్పుడు కంప్యూటర్ మోడల్ కంప్యూటర్ మోడల్ కూడా చాలా మంది వేస్తున్నారు కాని అవి ఎలా ఉంటాయి లుక్ అసలు పెళ్లి కూతురికి ఎప్పుడు అంటే ఏసారికి వయొచ్చు పెళ్లి కూతురికి
ఆ పెళ్లి కూతురికి ఆ కొంచెం ఆ హెవీగా ఉండాలి మగ్ం అైతేనే బాగుంటది పెళ్ళికి కానీ మీరు హల్దీ చేస్తారా
ఆహా అట్లా ఏమి ఉండదురా మాది ఎలా ఉంటదంటే ఈ రోజు ఆ మాములుగా పెళ్లి కూతుర్ని చేస్తాం పెళ్లి కూతుర్ని చేసి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా ఎవరైనా తీసుకెళ్ ఆ ఆ ఇంకెవరైనా తీసుకెళ్ళి వేస్తారు ఆ
బ్లౌజ్ బాగుంటుది ఫస్ట్
ఆ ఈ మధ్య ట్రెండింగ్ అయిపోతుందిరా అందరు అ ఈ సీజన్ లో పెళ్లిిలి సీజన్లో మొత్తం సమ్మర్ వస్తే నేను ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంత వెరైటీ బ్లౌజెస్ చూస్తున్నానంటే అట్లా చూస్తా అన్న
అదే అ మీరు ఫస్ట్ నాలుగు పెళ్లిి కూతుర్ని చేసేటప్పుడు కొంచెం బ్లౌజ్ ఇంకా ఏది కావాలంటే మగ్గం చేసుకోవచ్చు ఆ ఏంకా అదులే నార్మల్ అను కుంటే ఇంకా కంప్యూటర్ చేసేస్తుంది మేము గుట్టాల్సిిన టెన్ ఉన్నాయి ఆ
వామ్
ఆ ఆ చాలా మంది ఉన్నాయి ఎందుక ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కదా మూర్తాాలని బట్టి వస్ వస్తా ఉంటారు కదా
ఉమ్ హమ్ అంటే ఎంత టైమ్ లో కుడతార రా మాకు ఎకు టైం లేదురా
అవునా ఒక వన్ వీక్ అయినా ఇవ్వాలి అక్క ఎందుకంటే అక్కడ వర్క్ అయిపోయాక మళ్ళీ స్టిచ్చింగ్ వాళ్ళు హిందీ వాళ్ళు కదా
ఆా స్టిచింగ్ కూడా మీరేస్త
ఆ ఉన్నాక్క ఆ వర్క్ ఇప్పుడు ను వచ్చి డిజైన్ చూయిించ చావ్ ఆ కో ఆ డిజైన్ కి దాని ఎింత పడుతుంది మగ్గం అయితే మగ్ం కాస్ట్ ఆ కంప్యూటర్ బ్లౌస్ అయితే కం దానికి అది అయితే కా ఒకవేళ మీకు నచ్చి మోడల్ బ్లౌజ్ చూస్తా ఉన్నా బ్లౌజ్ కూడా తార్ మ్మటే వన్ వీక్ లో కాకపోతే కొంచెం మగ్గం దగ్గర లేట్ అవుది కాబట్టి వన్ వీక్ టైమ్ తీసుకుంటున్నాం పెళ్లిి కదా మంచి కుదరాలిని
ఆహా అంటే ఇప్పుడు వర్కర్స్ కుట్టడానికి వేరే మగ్
ఆ అవున అక్క ఆ మగమ్ కంప్యూటర్ ఒక ఒకదగ్ దగ్గర ఇవి స్టిచ్చింగ్ వల్ల ఒక దగ్గ ర్ నమాట పెద్ద షాపే కదా బా నడుస్తుంది అక్క ఈ మ్యారేజ్ సి జన్ కదా అసలు ఖాళీ ఉండదు
హమ్
అందుకే మంచి మోడల్స్ చూసుకొని పెట్టుకోండి మరి షార్ట్ టైమ్ అంటున్నారు కాబట్టి తొందరగా వస్తే మంచిది ఆ శారీస్ కి పాల్స్ అవన్నీ వయించారా
అసలు ఏం స్టార్ట్ చేయలేరా శారీస్ తెచ్చి అలా పెట్టాం అంతే
అక్క ఇంకా పెడితే ఎలా మిషిన్ మీద మరి చూసే ఎందుకు మోడల్స్ ఆ పాలు వేయించండి అవి కొన్నిటికిీ కింద అవి రావు కదా దారాల అవి అల్లడాల అ వివిగా ఉంటాయి కదా పెళ్లిి అన్ని చూసుకోండి టైమ్ ఉండదు మీకు
ఇప్పుడు కట్ వర్క్స్ ఇట్లా ఇట్లా మోడల్స్ వస్తున్నాయి కదా
అవును ఆ అవున అక్క కట్ వర్క్స్ అన్నిీ ఉన్నాయి బ్లౌజ్ ఆ ఉంటాయి అక్క ఆ మగ్గంలో కట్ ట్ వర్క్ ఉంటది ఎనకా ఎనకా ఇట్లా వస్తాయి కదా నెక్ క వస్తాయి హ్యాండ్స్ కి వస్తాయి ఫ్రంట్ కావాలంటడి ఇ సైడ్కి వస్తాయి మోడల్ని బట్టి అంటే థ్రెడ్స్ ఆప్షనల్ అ ఇకా మీకు కావాలంటే పెడతాం లేదు అంటే అంటే చాలా మంది పెట్టించుకుంటూ ఉంటారు ఎందుకంటే మంచిగా ఉంటదని.
ఆహా అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందా మరి థ్రెడ్స్ అనేవి
ఆ ట్రెండింగ్క థ్రెడ్స్ ట్రెండింగ్ ఎందుకంటే ఆ పెద్ద పెద్ద అంట ఇటి వాళ్ళు కూడా దార ఎట్లా చేసుకుంటున్నారుతలు
ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టి.
ఆ త్రీ బై ఫోర్త్ కావాలా త్రీ బై ఫోర్త్ కావాలంటే త్రీ బై ఫోర్త్ ఉ. షార్ట్ కావాలంటే షార్ట్ నెక్ డిజైన్ మంచి మంచిగా బాగుంటుంది బ్లౌజులు కూడా బాగుంటున్నాయి కాపోతే కొంచెం ప్రైస్ ఎక్కు. ఎకు ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి మీరు కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి అే కొంచం ముందు వచ్చారంటే డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇక్కడ కుట్టేసి.
అయితే నువ్వు ఇంకా ఫైవ్ థౌజండ్ చెప్పావు మా దగ్గర అయితే ఒకళని ఒక అక్క వాళ్ళని అడుగు. అతే వాళ్ళ చెల్లి ఆ వాళ్ళ తమ్ముడు పెళ్ళి కుట్టిస్తానంటే ఏడు వేలు అట ఒక బ్లౌజు.
ఆ అదేలే నేను నీకు కొంచెం చూసి చెప్పాను
జంటా మాల తర్వాత స్టిచ్చింగ్ క ఏమో టూ ఫిఫ్టీ అంట
ఆ ఆ
ఆ బ్లౌజు టూ ఫిఫ్టీ అంట సెవెన్ థౌసండ్ ఏమో ఇట్లా నార్మల్గా
ఆహా అయితే నేను నార్మల్ గా బయట ఎట్లా తీసుకుంటాను అంటే అక్క వర్క్ డిజైన్ బట్టి ప్రైజ్ తీసుకుంటాను. బ్లౌజ నార్మల్ మగ్ గాని కంప్యూటర్ బ్లౌజ్ ఉత్తిగా బ్లౌజ్ కుట్టినందుకే ఫోర్ హండ్రెడ్ కానీ నేను మన నువ్వు తెలిసిన దానివి కదా కొంచెం వస్తు. వస్తుంటావు కదా సరే అన్నట్టు నీకు తగ్గించి చెప్పాగాని బయట అయితే నేను ఇలా తీసుకుంటాను బ్లౌజ్ డిజైన్ని ని బట్టి మగ్గం వాళ్ళు కుందస్ హెవీ వర్క్ ఉంటది కదా అక్క కొంచెం పెళ్ళికి కదా మంచిగా చేయించుకోండి. ఎందుకంటే నా దగ్గర ట్వంటీ తౌసాండ్ ట్వంటీ తౌసాండ్ ఫిఫ్టీన్ తౌసన్మీది హా ప్రాబ్లం కాదు కానీ అమ్మాయి ఇది ఎందుకంటే పెళ్లి చీర ఉంటది రిసెప్షన్ ని ఉంటది కదా
ఆమది మరేజ్ దేమో గ్రీన్ కలర్ రా
ఆ ఓకే అక్క
ఏమో మెరూన్ కలరు మరి దానికి మరి పట్ టు తీసుకోవాల బ్లౌజ్ దాట్
మా దగ్గర హాఫ్ పట్టు దొరుకుతుంది అక్క అది తీసుకుంటే మంచి ఉంటది ఆ మేమే హాఫ్ ఫట్టు తీసుకొ చ్చి మీరు డిజైన్ని ని బట్టి మగ్గం అయితే మగ్గం కంప్యూటర్ వర్క్ అయితే కంప్యూటర్ వర్క్ చేసి స్టిచ్చింగ్ ఏసి మీకు ఒక డేట్ కి ఇస్తాం అనమాట సో మీరు కొంచెం తొందర దగ్రగా తెస్తే ఇవన్నీ జరుగుతాయి లేకపోతే ఇక మీరు అంటే శారీలు వచ్చే బ్లౌజ్ అంత మంచి ఉండదు అక్క కొన్ని మంచిగా రావు కదా
ఆహా
ఆ సో మళ్ళీ మీకు ప్రాబ్లమ్ అవుతుంది ఎక్కువ డేస్ ఎక్కువ ఇయర్స్ ఉండవు అదే మేము తెచ్చే హాఫ్ పట్టు మంచి ఉంటది
అంటే మరి దానికి రీజనబుల్ కాస్ట్ ని దగ్గర వేస్తాం గ వేసేటట్టు అయితే మన నువవన్నీ ఆమె కావాల్సిన లైనింగ్ పాల్స్ మళ్ళీ ఆ శారీ కావాల్సిన కుందన్స్ గానీ కట్ వర్క్ మరి అన్ని నువ్వే చూసుకు
అన్ని నేనే చూసుకుంటాక తీసుకొని రండి లేట్ జయ ఉద్దు మేరు ఎందు
ఆ రేపు తెస్తారా నేను మీ దగ్గర మీ ఇంటికి
ఆ రెండక్క ఎందుకంటే మళ్ళీ మ్యారేజ్ అప్పటికప్పుడు హడావుడిగా మాకు కుట్టడం ఇబ్బంది కదా ఆ ఖాళీ లేదు చెప్పానుగా ఫిఫ్టీన్ ఆ ఫిఫ్టీన్ టు ట్వంటీ బ్లౌజెస్ ఉన్నాయి ఎగ్జాక్ట్ గా కౌంట్ గుర్తులేదు వాళ్ళు బిజీగా ఉంటారు కదా ఒకటి తర్వాత వచ్చేస్తనే ఉన్నారు అయిందా ఆ బ్లౌజులు అని
ఆ ఇప్పుడు ఈ నార్మల్ బ్లౌజ్ ఎవరై ఇ ఇప్పుడు ఆ పెళ్లి కూతురు కాబట్టి ఇప్పుడు మాయి కూడా ఉన్నాయిరా నాయి మమ్మీ కూడా ఉన్నాయి కానీ ఫస్ట్ ఆమెయి పర్ఫెక్ట్ గా నువ్వు మంచిగా కుందన్స్ వేసి కట్వర్క్ డిజైన్ పెట్టావు అనుకో ఇప్పుడు లేటెస్ట్ కదరా
అవును అవున అక్క
త్రీ బ్లౌజెస్ మొత్తం మగ్గం చేసి ఒక టూ డైలీ వేర్ లాగా కంప్యూటర్ వర్క్ చేయి మాది కూడా నాది కూడా మగ్గం వర్క్ చేయించుకుంటాను నదేమో ఆరెంజ్ కలర్ శారీ
అవునా ఓకే అక్క చెప్పుదాం అంటే మీరు తీసుకొచ్చార అనుకో అన్నిటికిీ పాల్స్ లైనింగులు అన్నిీ నేను చూసుకుంటా కాకపోతే మీరు తీసుకోని రండి తొందరగా
మరి కాస్ట్ కూడా ఒకసారి మొ కాలిక్యలేట్ చేసి చెప్ప
ఆ మీరు వచ్చాక అన్ని చూసి చీరలు ఎంత మగ్గం వర్క్ ఏంటి కంప్యూటర్ వర్క్ అని దాన్ని బట్టి నేను చెప్తాను అక్క రీజనబుల్ గానే చెప్తా లేండి మీరు తెలిసిన వాళ్ళు కదా ఆ మళ్ళీ రావాలి కదా మీరు కూడా ఆ వర్క్ పర్ఫెక్ట్ ఉంటది తెలుసు ఇంతకు ముందాయితే
కలర్ చేేంజ్ ఆవకూడదు కుందన్స్ అదే బాధ
ఆ లేదు అక్క ఈసారి చూడండి కావాలంటే మీరు ఒక మీకు అంత డౌట్ డౌట్ ఉంటుందంటే ఒకవేళ ఫస్ట్ బ్లౌజ్ ఒకటి మగ్గం చేయించుకొని తర్వాత టైమ్ ఉంటే అలా చేయించుకోండి మరి
అరే నేను నీ దగ్గర కంప్యూటర్ వర్క్ తో ఇట్లా మంచి కట్వర్క్పెట్టావు ఎంత నచ్చిందో ఇక్కడ చాలా మంది అడిగారు అబ్బా ఎంత బాగుందండి మీకు చాలా నీట్ గా అద్దినట్టుంది బ్లౌజ్ అని చాలా బాగా చేశారు ఎవరు స్టిచ్ చేశారు అంటే ఇట్లా మకు తెలిసిన సిస్టర్ ఉంది ఆమె స్టిచ్చింగ్ ఆమె మొత్తం ఏమంటారు కంప్యూటర్ వరకు ఆమె మళ్ళీ తర్వాత అన్ని చేస్తారంండి చాలా బాగా కుట్టితుంది కాస్ట్ కూడా పర్లేదు అంటే అవునా అండి ఎఫెర్టబుల్నా అని అడిగారు అయితే నేన అన్నా కదా పెళ్ళిళ్ళ సీజన్ కదా ఫుల్ బిజీ ఉంటదండి ఆ అమ్మాయి ఇప్పుడు అసలు అమ్మాయికి కింద వర్కర్స్ సిక్స్ మెంబార్స్ ఉన్నా సరిపోరు ఫుల్లు బ్లౌజెస్ ఆ అమ్మాయికి బాగా సేలింగ్ సిటీ కదా ఇంకా చాలా మంది ఇప్పుడు ఫ్యాషన్ గా అవే స్తున్నారు కాబట్టి మొత్తం త ఆమె దగ్గరికే స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వెళ్తున్న అనమాట
ఆహా
చెప్పాను అవునా ఒకసారి నెంబర్ ఇస్తారా వాళ్ళది అని అడిగింది
ఆ
నేన అన్నా కదా సరేలే ఇస్తా లేదే ఆమె నెంబరు కాపోతే ఒక సారి విజిట్ చేయండి ఆమె దగ్గర అప్పుడు మీకు తెలుస్తది ఇలా వాట్సాప్ లో
అవునవును డైరెక్ట్గా మీతో మీ కుదిరితే అడ్రస్ చెప్పండి అక్క వాళ్ళు వ చచ్చ చూసు
ఆ పెళ్ళిళ్ళ సీజన్ లో ఆమె చాలా ఇప్పుడు ఈ త్రీ మంత్స్ చాలా బిజీ ఉంటదిరా మీరే డైరెక్ట్ గా వెళ్ళేసి అమేతో మాట్లాడి అక్క ఇక్కడ లైవ్ లో కూడుంటాయి ఇట్లా డిజైన్స్ పక్కన చేస్తూనే ఉంన్ వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు అని చెప్పా ఉమ్ వాళ్ళ. ఇక్కడోళు కాదాను. చెప్పాను వాళ్ళు ఎక్కడో ఇటు యూపీ నుంచి వస్త. స్తార చేసే అబ్బాయిలు కూడా అసలు చాలా బాగా కుడతారు. ఇప్పుడు లోకల్లో కుట్టే మన లేడీస్ కంటే వాళ్ళు కుట్టేది చాలా బాగుంట
వాళ్ళకి వర్క్ ఎక్కువ రాదక్క లోకలోళ్ళకి. ఇప్పుడు మా ఒళ్ళ అంటే అక్కడ నుంచి వస్తారు కదా కోల్కత్తా. అటు నుంచి వస్తా ఉంటారు కదా. అవును.
ఆహ్ మంటో ఎవరో ఉండేవాళ్ళు కదరా అప్పుడు నేను స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు. ఆహా మీ పేరు అంటే ఎప్పుడు నుంచో చేస్తున్నార ఎన్ని ఇయర్స్ నుంచి.
ఆహ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అక్క.
వావ్ గ్రేట్ రా అన్ని ఇయర్స్. మీ దగ్గర పని చేస్త్ వస్తున్నారంటే.
చక్కంగా చేస్తారు అక్క.
మంచిది అలానే ఉండాలిరా. ఈ రోజుల్లో నమ్మకమే కావాలి.
ఆహ్ ఎక్.
సరేరా మరి ఇంకో వంట చేయాలి కదా. ఆహ్ వంట చేస్తే వాళ్ళు. హోంవర్క్ రాసేసరికి కంప్లీట్ అయిపోతాయి వర్క్స్.
ఆహ్.
ఉమ్ సమ్మర్ కదరా జాగ్రత్తగా ఉండు ఆహ్ వస్తారా రేపు కాని ఎల్లుండి గాని వస్త్. వస్తా.
ఓకే అవన్నీ తీసుకోనండి నేను అన్నిీ చూసుకుంటా మీరే ఏం టెన్షన్ పడకండి ఆ ఏం కదక తీసుకురండి
కముమ్లే.
ఆహ్ ప్రాబ్లం ఏం లేదు తీసుకోనిరండి. చూసుకుందాం సరేనా ఆహ్ బాయ్. అక్క.